ఓకేనా మనం మాట్లాడుకుందాము సరేన ఒకే హు ఇప్పుడు టాప్ పిక్ ఏంటంటే మసరేది కా
అట్లా డిస్ట్రాక్షన్ అవన్నీ చేస్తే కట్ అయిపోతుంది నాది కాలిక్యలేట్ కాదు
అవునా
రొట్టెల్ చేస్తామ ఇద్దరు పోయి
ఏ వద్దు నా లేదుగాని పనుకు ఇవాళ మస్తు ఫస్ట్ రొట్టెలు చెయ్యి నేను చేసుకోండి ఇంత రొట్టెలు తి
ఉన్నది దిను నువ్వు లేనిది అడగకు చెప్తున నేను కీర్ చేస్తావ అది చేస్తావ
రొట్టెల్ చెయ్ వచ్చే తినేసి పండుకుంట ఎందుకంటని నాకు ఇవాళ మస్తు తిరుగుడయింది దగ్గ దగ్గర ఏ బాగ లాగుతానాయ్ నాకి అదంతా తెలవ మాస్తు తిరుగుడు అయ్యింది నాకు ఎందు అంటే నా ఓపిక నశిస్తూ మెల మెల్లగా ఎడాకాలం కలి స్టార్ట్ అయి
సరే అట్లనే ప్రాపర్ గా మా ట్లాడు జరా ప్లీస్ పిచ్చి వేషాలు వెయ్యకు
నా కొడుకు మాట్డుతనే మాట్లాడగా నా
ఓకే
ఇరవై కాళ్లు కావలీ ఇది ఇది పద్నాలుగోది
ఇంక ఇరవై నాలుగు గంటే ఇడ మాట్లాడుతంది నేను బిధ్య వచ్చినాక మాట్లా
అంటే నిన్న నిన్న ఒక్కల్ తోటి మ ఇ బల్లి ఇదతే దీన్ తోటే కంటన్యూ అయితు నిన్న ఒక్కల్తోటి మాట్లాడినా
నిన్న ఎవర్
ఆప్ లో ఉంటారు కొంతమంది వా
ఆయాడ్ చేసుకోవాలి ఇంక మనకి ఇవన్నీ కథలు చెప్పాలి అందుకని అని మన పర్సనల్ డీటెయిల్స్ ఇవాలి ఇది కూడా వేరే పేరు మీద ఆన్ చేసింది ఈ ఫోన్లకెళ్ళి చిన్న ఏమన్న ప్రాజెక్ట్స్ వస్తే ఆమె కూడ చేస్ ఉ
ఆ అంత క్లీన్ చేసి అంత విశేషర్గాద చెత్త ఏంది తీసి అంత కడిగింది ఇవాళ కడిగేసింది దాని కింద అంతా బుడద లెక్కనే ఉందియ కిందకి అడుగదా ఆమె
ఏమో ఏమాం ఇక మీటింగ్ స్టార్ట్ అయితే అప్పుడు చెప్తా గురించి
ఉమ్
ఆమె బట్టలు ఇచ్చింద
ఇయ్యలేదుగ ఆల్ తీసుకెళ్ళర్గ
అడ బయిట రోడ్ ఆగ ఎమ్మట సంచుల మీద ఏసి పెట్టు
మయ్యా....... చి చి చి
ఇగ రో బయట కింద ఆమె కుర్చు కుర్చీ ఆ కుర్చీ మీద పెట్టి ఉండే పొద్దున చూసిన
గందికే నాకు ఆళ్ళ కి ఇయ్యబుద్దిగాలే అంత తురుకోళ్ళ బట్టలు ఆళ్ల బట్టలు ఇళ్ల బట్టలు అన్ని వస్తాయి ఇగ అందరి తన్న కుప్ప లేసి పెడతారు
ఆ ఎంబడ్నే ఇస్తావా
అమ్మ తల్లి ఇంకా పోయిపోయి మొత్తం ఉన్నలేని బట్టలన్నీ ఇచ్చిన వాళ్ళకు ఆడు ఉచ్చలు ఒసుకుంటా చేస్తాడు గలీజ్గా అస్సలు ఇయద్దే వాళ్ళకి
మీద ఎసిరు కింద పెట్
సెద్ మీద కాదు ఇప్పటికి షార్ట్ లో ఓసుకొని ఉంటాడాడు
ఆర్చ్ కుర్చీ మీద ఆడ హె బయట బట్టల్ పెడతార్ చూడు ఆ కుర్చీ మీద ఉన్నాయ్
సెపరేట్ గా నీ ఒక్కన్నె ఉన్నాయా వేరేళ్ళోయ్ కూడ ఉన్నాయ
ఈ అందరు పెట్టుకుంటారు ఆళ్ళు తురకోళ్ళు ఇచ్చినీయే లోపల ఎడ్తురు తురకలు ఉతికినే ఇస్తారు ఇక్కడే ఇయాలి కానీ నీట్గా ఇక్కడ వోళ్ళు అంతా నీట్గా ఉంటారు
ఏం ఉంటారు తురుకోళ్ళు తురుకోళ్ళే మ్మ్ నీకన్నా అందరు నీటుగా ఉంటారు గానీ
ఆళ్ళు ఎత్తుకోలేదు ఇక్కడ ఎస్ సి ఎం పిసి తప్ప మీగత అన్ని ఓకే
ఏమ సేమ్ వాళ్ళు ఆన్లలో కోయ్ కూడా అట్లనే ఉంటారు కాళ్ళు కడుకోరు ఏం కడుకోరు
నేను కడుక్కులే ఏ కూకో మనకంటే ఎక్కువవ్వాలి కూర లోపల కూరగయలు తరుగుత తరుగతూనే ఉంటారు ఆగర్ బత్తి మున్ ఇచ్చి పెడతారు ఆళ్ళు క పొలిల్లో క్లీన్గా ఉంటది బొట్లు పెట్టు కోలేదేమే కుక్కలాగా ఉంది
దేవత ఏంటి బొట్టు మీ గనిపిస్తాలే
అమ్మ ఏక్ కాల్వీ యువర్ మదర్ కాల్ మాట్లడమ్మా చెప్పిన
ఓకే అంతయిపోయిందా ఇంకేమన్నా ఉందా
అయిపోయింది
అయిపోయిందా ఓకే డోంట్ కట్ కాల్ ఓకే
ఆప్ కో క్యా హవు ఆప్ క ఆకోక
ఏమో గుచ్చుకుంటుంది మ్ అందుకే తమ్ముడు మ్యామ్ చేసుకుంటున్నాడు కాన రోటీ బననా అభి బననా కే పర్ కాన ఈ కాల్ లాస్ట్ కాలే కట్ ఓకే క్యా
నువ్వు సత్ శివమ్మ శివమ్మ పాప్
ఉన్నదా
లోపలికెల్లి పోయింది
ఉమ్
ఉమ్ ఇంకా ఓన్లీ నేను ఏం దినలే అయ్య నేనే దిన్
నేన్ తిల్లే ఆ ఎగ్జాం ఏట్ల రాషినా ఆ ఎ అయితే బోర్డర్ మార్క్స్ లే
బార్డర్ మార్క్స్ తక్కువనే వచ్చింది కానీ ఆ టెస్ట్ కు క్వాలిఫై అయ్యే మార్క్స్ అయితే వచ్చినాయి నాకు హూ
ఓ యం ఆర్ ఆ ఓ యం ఆర్ ఆ
ఓ యం ఆర్ కాదు ఆన్లైన్ ఎగ్సాం కంప్యూటర్ బేస్డ్
అచ్చా అచ్చా అవును మామ్మ ఈ పిల్ కళ్ళు ఊ యూ కీప్ దట్ యువర్ సారీ అండ్ టేక్ దట్ మైన్ ఫ్రాక్ ఆల్సో ఊ ఆ
హ్మ్
ఆ అది ఆ అమ్మాయి వచ్చింద బన్నీ వచ్చింది రోజు ఎందుకు ఫోన్ చేస్తది తినడం చేయడం అంటే అంటప్పుడే వస్తది అప్పుడే అతే బ్రేక్ కానీ ఇద్దరం కలిసి పోతం ఆ వాళ్ళ వాళ్ళ అన్నాగా చేస్తాడనుకుంట రేపు వాళ్ళన్న వచ్చిండు ఆస్ట్రేలియా నుంచి
ఆస్ట్రేలియా నుంచా
వాళ్ళ అన్నని తీసుకొని పోతుంది
హ్మ్
హ్మ్
దీనిది అయిపోయిందా ఎగ్జామ్ కొంసేపు
ఎట్లుంది ట్రాఫిక్ స పెట్టేదునా
ఇంకొక టూ మినిట్స్ బ్జెక్టివ్ అంతా అయిపో సారాంశు లెటర్ రైటింగ్ లెటర్ రైటింగ్ లా నీకు ఇచ్చినారు కదా పీ పీఫర్ ప్లేస్ డేటు
ఆ ఇవన్నీ రాసిన
ఉ పిడి అది ఒక్క రూల్ ఉంది చూడు ఆ రూల్ ఫాలో కావాలంట ఆఫ్టర్ దిస్ కాల్ ఐ విల్ షూ షో యు ఓకే
ఆ తెలుసు అదే మమ్మీ ఉ నేర్చుకున్న లాస్ట్ లెసన్ ఏమంతా రాదు అదొక టఫ్ మా స్పెల్లింగ్ లో వాళ్ళు కానీస్తలే నాకైతే నాకైతే హిందీ దవా ఇ ఈజీ అనిపచ్చి తెలుగు కంపేర్ చేసుకుంటే అవును దా మా సంగ్ తా సంస్కృతిడు యాడ్ అయిపోయింది మాకైతే తెలుగు
ఉ బాసింగా
సార్ ఏమో పంపించిందంట అలా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కంటే అబ్బో వస్ సే ఫైవ్ ఇయర్స్ ఐఐటి కోచింగ్ ఐఐటి ఆల్ ఆ ఉ ఆల్ అదేమంటారు ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉంటా కానీ మనకు రాదు
ఫైవ్ హండ్రెడ్ కాన ఎక్కువ ఎందుకు రావు వస్తాయి నీకు ఈజీగా వస్తాయి మూతి ముతి పలుగుతాది ఎందుకు రావంటున్నావ్
అయ్యో ఇచ్చా
అదే అదే పెట్కు నిన్న పాసే చాలు
ఉ ఇంకా ఎన్ని మినిట్స్ మా
ఇంకొక రెండు నిమిషాలు అయితే అయిపోతది కాల్
ఉ ఓకే